హలో హలో
చెప్పండి వినిపిస్ వినిపిస్తుంది మీకు వినిపిస్తుందా ఎం జెస్తున్నారు. వినిపిస్ స్థాంది
ఆ తిన్నరా
తిన్నాము ఇప్పుడే
మీక్ వినిపిస్తుందా?
ఆ.
వినిపిస్తుందా మీకు?
వినిపిస్తాంది. మా ఒక స్త్రీల గురించి ఇపుడు జరిగే ఇల్లు ప్రస్తుతం జరుగుతానై గ జన నోకంలా
ఆ ఆ
వాటి గురించి చర్చిద్దామా కొంచెం సేపు
ఆ చర్చిద్దాం చర్చిద్దాం
స్త్రీలు అన్నింట్లల్లా ముందంజలో ఉంటారు కదా. స్త్రీలు అన్నిట్లలో ముందంజలో ఉంటారు కదా!
అవునవును
అవును
కానీ స్త్రీలకు అచిన లేకుండా వోయింది గ
నక్షణ లేదు చిన్న పిల్లల నుంచి ముసలి వారి వరకు రక్షణ లేదు వాళ్ళ వాళ్ళ వాళ్ళ ఇబ్బందులు ఎవరు వట్టించుకోరు ఇ ఇట్లో ఫ్యామిలీ వాళ్ళు బయట సొసైటీ ఏది పట్టించుకోరు మంచిగా ఒక ఒంటరి మైల అన్నట్టు అంటే ఒంటరి పోరాటం చేస్తది శిరస్ వంచితే అది తన సహన
నమ్మి కోల్పోయి సగ జీవితాన్ని నటించడం రాక కోల్పోయింది మిగిలిన జీవితం.
ఆహా!
తను ఎంతో ఉహించుకొని అహ చిన్నప్పుడు తల్లిదండ్రుల మీద ఎంత గారాబంగా పెరిగి పెద్దయ్యి వాళ్ళకు పేరు ఎంతో ఆలోచించిన అమ్మాయి తిరిగి ఒకింటికి పెళ్ళిజేసి ఇంటికి పంపియ
చానా వుండాల్సొస్తది
ఆ
ఒక పని మనిషిలాగా వెళ్లాల్సి వస్తది ఓండ్లీ వాళ్ళకొండి పెట్టడానికి వాళ్ళ అన్ని వాళ్ళే పిల్లల కని ఏత్తనె తప్ప వేరేం ఉండదు
ఆ వాళ్ళ కు వాళ్ళ కోసమనే ఇగ ఇంతగానో ఇరవై సంవత్సరాలు వాళ్ళని బెంచ్ పెట్టాల్సొత్తది అమ్మాయి నవ్వినా కష్టమే ఏడ్చినా కష్టమే ఓర్తోనన్న మాట్లన్న కష్టమే ఎన్నో ఫేజ్ జేయాలె మళ్ళీ ఇంట్లో పనులు చేసుకుంటూ పిల్లల్ని జూసుకుంట మళ్ళా మళ్ళీ హ్యాపీగా గనబడాల ఇంట్లో
ఆ కనపడాల ఏదున్నా ఆడవళ్ళనె అంటారు దప్ప మగవాళ్ళని ఎవరు అనరు
ఉమ్ చిన్నప్పుడు ఎన్ చిన్న నొప్పొత్తే తల్లిదండ్రుల ముందు భయపడి కొంచెం గారాబం కొద్ది నొప్పొ చ్చినా పడుకునే ఒక స్రీ పెళ్ళి అయినంక ఎన్ని నొప్పులు వచ్చినా తలనొప్పుి లేస్నా కనీసం సజరిన్ అయ్ పిల్లల్ని గనీ ఎన్ని నొప్పులొచ్చినా భరించుకుండె పిల్లల కోసం భర్త కోసం అన్ని భరించుకుంటాం బతుక కాల
ఆ
తనకాయ్ నొప్పులు ఆ టైమ్ లో ఎటు పోసేవో అర్ధం గాదు పిల్లల మొహం చూసి బ్రతకడం తప్ప ఇగ చేసేది ఏది లేదు
ఆ ఆ నిజం అది మాత్రం
కొందరికైతే ఇంటికే పరిమితం ఇగ భర్త జెప్పిన మాట జవదాటకుంటా పిల్లల్ని జూసుకుంటా ఎంతో టార్చరసలు మాన్ సిక్ కంగా అటు నలిగిపోయి ఇటు నలిగిపోయి ఒత్తిడి తోటి పుచ్చలేసి అసలు ఏమైపోతారు అన్నట్టు కొందరు ఉంట్రు కొందరు ఫ్రీడమ్ గా తిరుగుతనే ఉంటారు
ఆ
కానీ ఫిగా తిరిగినా కూడా బయట సొస సేకి ఆమెను అర్ధం చేసుకోకుండా అమ్మో ఈమే తిరుగుతాంది ఇట్లా మాట్లాడతాంది అట్లా మాట్లాడతాంది అని ఆమే మీద నిందడు సొద్దాగా పని జేసుకోని బతకిన గూడా ఆమెదేదో ఓ రూమర్ క్రియేట్ జేస్తరు
నీ ఏం జేసినా తప్పే అంటరు గదా ఏ నిలబడిన తప్పే కూర్ కూర్చున్నా తప్పే తిరిగిన తప్పే ఇంట్లో ఉన్న తప్పే ఫోన్ మాట్లాన్న తప్పే ఫోన్ మాట్లాడకున్న తప్పే ఆ అంతే ఏం జేసినా తప్పే మామొలుగా ఇంట్లో కూచ్చోని ఫోన్ మాటు కున్నా ఈమకేమన్నా బుద్దుందా ఇంట్లొ పట్టుకొని ఫోన్ పట్టుకొని ఉంటది ఆ పిల్ల గాడు ఇంట్లో పిల్లొ వారెవరైనా బయ వాళ్ళముసడన్ వాళ్ళ బయటికి పోతే కతం వాళ్ళ అనే మాటలు అసలు ఘోరంగా బాధ పెడతాయి
అంతే ఇక మన పరిస్థితిని ఎవరు అర్థం చేస్త ఓవ
అర్థం చేసుకోరు ఐదు నిమిషాలకు టైం కేటాయించారు పిల్లల కోసం ఎవరు ఇంట్లో వాళ్ళు
వాళ్ళు కూడా ఒక స్టేజ్లా ఇట్లాంటి సిచ్యువేషన్ ఎదుర్కొని వచ్చారు కదా మరి మేము కూడా ఇట్లా ఈ పొజిషన్ నుంచి వచ్చినా వాళ్ళని మంచిగా చూసుకోవాలి వాళ్ళు ఇబ్బంది పడితే మనకి నష్టం అని ఆలోచించుకోరు వాళ్ళు
ఉమ్
అత్త వాళ్ళు కాని అమ్మ వాళ్ళు కాని ఒక టైంలో లో చిరాకు పడతా ఉంటారు పిల్లల విష
పడ్డాతారు
ఉమ్
ఎవర ఎన్ని వండా కతం ఇగ నాక్ ఎటువై కట్టుకున్న మడితే గొప్ప ఆయన న్నే చూసుకోవాలి ఎ వయల్ మట
ఏదో ఒకటిగా కొద్దిసేపటికిలి
అంత ఇగ ఈ లైఫ్లాంగ్ ఉండాడుతు తార అయినా తోనే కాబట్టి ఇగ కొట్టిన పడాలి పడాలా తిట్టిన పడాలి పోరగాళ్ళు ఏమన్న పడాలా ఏం చేసినా పడాలా
అవ్
ఇక అడ్జస్ట్మెంట్ లేనిది ఇగ జీవితమే ఉండదు అడ్జస్ట్మెంట్ ఎ దేనికైనా
అడ్జస్ట్మెంట్
అడ్జస్ట్మెంట్ ఏదైనా పని చేద్దామన్నా పని చేయనీయారు చేయకుంనా చేతలేవ అని అంటారు మళ్ళా ఆ భారతదేశంలో సుమారు నలభై శాతం మంది కుటుంబాలలో పోషించే ఆడ వళ్ళలే ఉన్నారట దాంట్లో మన ఫ్యామిలీలు ఉన్నాయో లేవో అంటే ఇంట్లో భర్త చేయకుండా ఓన్లీ భార్యలే చేస్తారట
మ ఆ మన వాళ్ళు ఉన్నారు కదా సిస్టర్ వాళ్ళు మౌనిక సిస్టర్ ఇన్స్పరేషన్ భర్త సపోర్ట్ లేకుండా ఒకతి చేసుకుంటా అలా
ఆ చేస్తారు అట్లాంటి వాళ్ళలో కొంతమంది భారతదేశం మొత్తంలా పర్సంటేజ్ తీస్తే హండ్రెడ్ కి నలభై మంది ఓన్లీ ధన సంపాదన మీద బతికే మోగోళ్ళు ఉన్నారట అంటే ఇంట్లోకి ఇంగా వాళ్ళ ఏమో కొన్ని పనులు చేస్తారు వీళ్ళు కుటుంబ బాధ్యతలు చూసుకోవాలే మోగవాళ్ళు ఎన్ని చేసినా ఏమన్నారు ఆడవాళ్ళు ఏదైనా చిన్న మిస్టేక్ అయినా ఎత్తి కుడుస్తా ఉంటారు అందరు ఎత్ పోడిసే వాళ్ళే ఉంటారు కదా
ఉమ్ సమయంము
కనీసం అప్పుడప్పుడు ఇగ హస్బెండ్స్ కూడా ఇగ ఆ పిల్లనేట్కుంట సేపు ఇప్పటిదాకా ఆలిసిపో ఆలిసిపోయి ఉందని ఆలోచన కూడా రాదు
హూమ్
హలో
హలో
ఆ
ఉమ్ నలుగురు స్త్రీలను జీవితంలో ఎప్పుడు మర్చిపోవద్దట ఒకటి నిన్ను పుట్టించ
కుటిందే తల్లి
నీ నీతో పాటు పుట్టిన జని అదే అ అక్కా చెల్లి నీ కోసం పుట్టిన శ్రీని
ఆ
నీకు పుట్టిన శ్రీని
నీకోసం పుట్టిన శ్రీ అంటే ఎవరు
మీ కోసం పుట్టిన శ్రీ అంటే
ఇప్పుడు ఆ పుట్టించిన శ్రీ అంటే అమ్మా పుట్టిగా ఇగడా తోడ అంటే అక్కా చెల్లెలు ఈ నీ కోసం పుట్టిన శ్రీరాములు మన
భర్తకోసం ఏమో
బర్త కుు స్ పరుషుడు కదా ఆయన
నీ నీ కోసం పుట్టిన శ్రీని అని టే
స్నేహితురాలు కావచ్చు
ఆ స్నేహితురాలు కావచ్చు ధైర్యం అంటే ఆ ధైర్యం ఉంటే చావడానికి చిం సిద్దపడడం కాదు కష్టాలని దిగమించి జీవించాల
ధైర్యము ఒక ఆడదానికి ధైర్యం లేకపోతే బ్రతకడం ఈ రోజుల్లో చాలా కష్టం ధైర్యంతోటో భయంతోటో పిల్లలా హ్మ్మ్ పిల్లల కోసమైన ఇకా అన్నీ మార్చుకొని మీ జీవితానికి సాక్రిఫైస్ చేసి బతుకుతారు
ఆ
సమయం ఎటువంటి ఆటంకం ఎదురైనా ఆడపిల్ల తల వంచదు తల తేగిస్తుందా
అవునా
నమ్మకమే జీవితం
జీవితము ఏదైనా సాధించాల అనుకుంటే సాధించవచ్చు కానీ కొంత కొంత మందికి డబ్బుల ప్రాబ్లం కొంతమందికి ఏమో సపోర్ట్ లేక కొంతమంది ఏమో సపోర్ట్ ఉన్నా చేయలేక
హమ్
కొంతమంది ఏమో చేద్దాం ఉన్న వాళ్ళకు అవసరాలు అంటే రవాణా సౌకర్యం సక్కగా లేక
హమ్
ఆ అట్లా ఇబ్బంది పడతా ఉంటాం కదా
హ్మ్మ్ ఇంట్లోనే ఉంటావు ఏం చేస్తున్నావు మనశ్శాంతి లేదంటే టు ఏడుస్ తాండవ్ తుత్ ఇంట్లో ఉండి మాజారనికి ఇంటి కాడ ఉండి పని చేసుకుందాం ఏంటే ఇంటికాడ పని చేసినా మళ్ళే చేదంటారు అట్లా అదేదో ఒక రోజు బయట ఇంటికి పోయస్తే పనికి పోయొచ్చినా మళ్ళీ ఆమె చేసుకోవాలి అదే మోగోడై ఉంటే పొద్దున్న పొద్దున పోయి సాయంత్రం అవుతాడు మళ్ళీ ఆరామ్ గా వచ్చి దర్జా కూర్చొని పడుకుంటాడు వాడేం పని చెయ్యడు వాడి కళ్ళ ముందుకే మా చేరి ముందుక అన్నం తీసుక్ సప్ప చేయాలి యా పిల్లల కి చేయాలి అంత కష్ట్ ఇష్టపడి వచ్చినా మాకు కొంచెం కూడా సుఖం లేదు
ఆడవాళ్ళు అన్ని రంగాల ముందు ఉంటారు కాకపోతే వాళ్ళని వంట వంటగదిలోగానే ప పరిమితమయటట్టు చేస్తున్నారు కొంతమంది పురుషులు తాత్కాలికంగా పనులు చేస్తున్నారు కానీ మొత్తం ఇళ్లలోనే పనులు చేసేటట్టు, చేస్తున్నారు మార్చేస్తున్నారు అన్ని బయటికి కెళ్ళనీయకుండా,
ఆ బయట ప్రపంచం తెలిస్తే ఈ చెప్తే వినరు వీళ్ళు అన్న ఉద్దేశం మీద వీళ్ళని ఇంకా తక్కువ చూస్తే వీళ్ళు కొంచెం హమ్ అణిగి మణిగి ఉద్దేశంలో ఉంట
ఆ
అబద్ధాలు చెప్తే ఆడపిల్ల పుడతారు అంటారు కానీ ఎన్ని అబద్ధాలు చెప్తే అంత పుణ్యం చేసుకున్నట్టే, ఆడ పిల్ల పుడతాది అసలు
అవునా నేను ఏ పుణ్యం చేసుకున్నా చెప్పు
ఆ అసలు అర్ధమైనోడు ఇగా ఒక లక్ష లక్ష్మీ దేవి లెక్క ఇంటికి
ఏ మాయన నను ఆడ పిల్ల అనుకొంటాడు,
ఆ
మా ఆయన నన్నే ఆడపిల్ల అనుకుంటాడు ఇగా మాకు ఇద్దరు పుర్ లే కాబట్టి
అవును ఏదో ఒక వెలితి కొడుకులు ఉన్న ఇంట్లే
ఆ వెళ్తి ఇక మా ఇంట్లో నాకు ఇద్దరు కొడుకులే కాబట్టి, వెళ్తి ఆడ పిల్ల లేదనే వెళ్తి,
ఉహు
నేనే ఆడపిల్లనైనా మాగపిిల్లనై పిల్లనైనా గాయనకు కుక్క పిల్లనైనా
అమ్మయినా చెల్లి గా భర్తగా